అ
నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అవంతా కాగదు ఇప్పు నుంచి మారు అందరు ఏమనుకుంటారు ఏదు అనుకుంట అంత బ్యాడ్ హ్యాబిట్స్
అ
అది కరక్టే కాని తాగ కూడదు చికెన్ బిర్యానీ
ఒకటి చెప్ప నా కొద్దిర ఒక్కటే చెప్తా ఇట్లా ఏమ హలో అప్పుడప్పుడు లిమిట్ లో కాాల
అబ్బా ఏం వద్దులే
మరి ఓవర్ అయితేనే అది బ్యాడ్ హ్యాబిట్ అమ్మను
ఎవరు అసలు అర్ధంకాల ఏమంటా
మా చ చ
ఏ మ అప్పుడుచ్చేది ఒడియంంది చెప్పు
ఆ అమ్మి కాల్ చేసి ఉండాది ఆ అమ్మి మా తప్పు అయితది మాట్లాడవే
మాట్లాడీ మాట్లాడి నోరు నొప్పి లేస్తాంది నోరు నొప్పి అప్పుడు మీకు రోజు పండగ కదా సెకండ్ ఇయర్ లో అవుతుంది
బేకారు మనంత బేకారు ఎవరు ఉండారేమో
అప్పా అవును హరోయ బళ్ళబ అమా తెకు అ అక్క ఆ అమ్మాయి గొంతే అంతేలే గట్టి గట్టిగా అరుస్తా ఉంటంది
ఓవర్ గా చేస్తుంది ఈ మధ్య అవున చాలా ఓవర్గా చేస్తుంది
హ్మ్
మనతో మాట్లాడతాంది బ్లష్ అయితాంది సిగ్గు బడతంది ఓహ్ ఉ
పైసలి కొనేస్ త తిన్నా
అ వంతా తాగుడుదు హెల్త్ బాగుండదు అదంతా తాగుడుదు బాగుండదంటే నీయ ఇగాయి
ఎందే నే అబ్బాయిలు మాట్లాడలే బోయ్స్ మాట్లాడకూడ
ఆ అదొక టాస్కు అది వేరేదిలే మళ్ళా చెప్తా కట్ అయిపోయింది
ఆ ఆ మనీ తోటి నీకు కొనిస్తతి తెలుస ఆపు నువ్వు నాకు ఇడ వినిపిస్తుంది లేదు ఇది పెరిగింది అవునా అయ్యా
వచ్చిందా
నీకు చూపించేదా బాయ్స్ చేయొచ్చా అప్పుడు చేసేదంటే అప్పుడు క్లోజ్ అయిపోయింది అది ఎప్పుడ క ఎప్పుడు క్లోజ్ అవుతాదో తెలిదు ఇప్పుడు ఓపెన్ అయింది ఇగో వీళ్లంతా జాయిన్ అయ్యారు నేను ఇప్పుడే జాయిన్ మొన్నే జాయిన్ అయ్యింది నిన్నే వచ్చింది టాస్క్ నేను అడిగినా నేను నిన్ను నిన్ను అడిగానా లేదా అ
చెప్పు
ఫైవ్ కే కాదు టూ కేనే కాదు ఫైవ కేేనా త్రీ కేనా కాదు కే కే ఫర్
చా ఏమో సే బాయ్స్ చేయొచ్చా
ఆ బాధ పడుతుంది నా పక్కన అమ్మాయి ఆ చాలా బాధ అంట తెలీదు
అ అడిగి చెప్పు ఒకసారి
బాయ్స్ అంట చేయచ్చా
ఉన్నారు ఆ
మన ఏం మాట్లాడలేకపోతున్నాం చేసుకోవచ్చ ఈజీగా సరే అయితే చేసుకోని మనమే ఆ డబ్బులు తీసు వాళ్ల హాఫ్ మనకి హాఫ్ ఎక్కువ వస్తుంది టు టు తౌసండ్, తౌసండ్ వాళ్లకి తౌసండ్ మనకి పొస్సంది
అంటే ఒక టైం ఉంటది ఆ టైం అయిపోయినాక వస్సది ఇప్పుడే ఇప్పుడే ఎవరు ఎవురు జెయిరు ఒక టెన్ డేస్ మనీ అంట అలో
ఏందంట ఏందంట టైం అయిపోయింట చూసుకోండి
లేదు నా నేను మళ్ళా కాల్ చేసా హ్యాండ్ క్యాష్ అంట కార్డు నైటి మూ రూమ్ లో ఉంది
నిన్న ఏబీ ఏ బి సిడిల్ చెప్ మనక్క
ఏ బీ సి డి ఏ ఫోర్ ఆపిల్
అటు గాదు సీఫర్ కాఫీ చెప్పాలి
ఓకే అదంతా తాగకూడదు బాగుండదు అది తప్ప ఏమన్నాడేది అబ
ఏ కా అభీ చెయి అబీకి రాల గదా అబీ క్ చేయి ఫోర్ థౌసండ్ చెయ్ మే వొస్తది మీకి కాల్ వస్తది మాట్లాడ అవు కాఫీ చెప్పు
షట్లా
నాల్మై డీ ఫర్ డోనట్
మై గడ్ ఈ ఫర్ ఈగ ఈగల్ మీ అంత ఇంగ్లీష్ జి ఫర్ గుడ్ హచ్ ఎమ్ ఎమ్ ఫర్ మెన్
ఇడాల్రెడీ మే ఏనండి హెచ్ తర్వాత ఎమ్ అమ్మంట అడ మే హచ్చిన తర్వాత అయి మే అమ్మ కాదు
మీరు మాట్లాడకుద్దు గర్ల్స్ తో మాట్లాడే
అయ్యో అయో మే ఏడు వాడు దానికని చేస్తా నేను అ టూ థౌసం వచ్చింది ఏబిసిడిలూ అమ్మాయి దగ్గర నేర్చుకోవాలి హెచ్ తర్వత ఎమ్మంట
అగంద గంత
ఐ జే కే ఎల్ నాలుగుంటే అన్నీ చేసింది ఏం అంట హెచ్ తర్వాత నేర్చుకొండి అమ్మాయి దగ్గర హలో ఎవరు
నన్ నాలు అప్సరిస్
అయ్యయ్యో మీతో మాట్లాడెంత లేదండి ఆ మీరెక్కడా మెమెక్కడా అమ్మమ్మో మీతో మా లెవల మేఘనా అ
మాట్లాడినా కూడా మాట్లాడలేదు చాలా సేపు
ఒక ఆ పిల్ల కావ్య అ అనేది నేను మేఘన అ
జగ్గు మరణ చడు మీ
ఏమంటా అలానే
ఒక్క నిమిషం ఆగు మడి మడి ఇదే లాస్ట్ మ
అవునౌవును దండిగునింది ఈడ పైసలు దండిగ ఉన్నాయి
ఆ మళ్ళా సార్ తిట్టి నిన్నుబయటికి పంపించి సస్పెండ్ చేసి ఎందుకు
మద్ది
మా కళ్యాణి ఉంది కదా ఆమ
అలిగిపోయింది నాకు జాయిన్ అయ్య అయ్యో
హలో మీ శృతి ఈడ మాట్లాడమ్మాయ్ ఒక నిమిషం సరే చెప్పు ఏ హాస్పిటల్ కి జండుబాం పూస్ సారిడాన్ ఏసుకో
అబ్బో
మనకి తలనొప్పొ
ఏవో రాయల్సి బాంబాయి జెండాలు
ఆగు ఇంకా కాసేపు ఉంది నువ్వు మా మాట్లాడచ్చు కదా
మీకేమీ రాదు ఆ ఆ బాయ్స్ ఆర్ నాట్ అలౌడ్ థిస్
దీంట్లో మరి బాయ్స్ కూడా అలౌడ్ అని ఉంది తెలుసా చూసావా ఎందు
ఐ డోంట్ నో వాళ్ళనే అడగాలా నువ్వు నాకేం తెలుసు నేను నిన్న కాక మొన్న అయిపోయింది పేకజ్ కట్ చెయ్